లో హలో
ఆ బాగున్నావా కోమ్ లా
బాగున్నాన్ గయ్ నువ్వెలా ఉన్నావ్
బాగున్న కోంస్ ఎట్లున్నవ్
బావున్నాను గాని ఏం చేస్తున్నావ్
ఏం చేయాల ఖాళీగా ఉన్నా తిరుగుతా వాళ వళ్ళకి
ఏం తిరక్క పోతె కూర్చోవచ్చు కదా
ఏదో వాకింగ్ చేతం అని
ఓయ్ ఉన్నది సన్నగా సరిపోదా ఇంకా సన్నగావడానికి వాకిం అవసరమా నీకు తింటన్నవ లేదా టయానికి
తింటా ఉన్నా నువ్వు తిన్నావా
ఆ ఏమో కూర చేసినారు మాకు
అ
ఆ కూరనాకే అర్దంగాదు పులుసు నెత్తినేసి తట్టుకున్నారు వాళ్ళు
ఉమ్మ్ ఈ వాటంగా చేస్తారులే ఈ పీజీలల్లో కూరలే బా చెయ్యరు ఎట్లా చేస్తే
ఆ
ప్పుడు గ్యాస్ ప్రాబ్ లం కదా మీకు సరిగా టిఫిన్స్ అన్ని పెడతా ఉన్నారా
ఏం పెట్టట్లేదు వాళ్ళు రాత్రి అన్నంగా అదేంది పులిహోర లాగ కలిపిచ్చేసి ఇచ్చేస్తున్నారు మొహాన
అవునా
ఉమ్మ్
మాకు అట్లే చేస్తున్నారు గ్యాస్ లేదని డ్డు అందరైతే
అవును భార్గవ్ ఎలా ఉన్నాడు
బావున్నాడు
ఏం చేస్తున్నాడు బార్గవ్
లేేడు వాడు ఊరి దగ్గర ఉన్నాడు నేను క్కడ పీజీ లో ఉన్న హాస్ట్ల కాలేజ్
అవునా ఇంట్లో వాళ్ళు అందరూ బావున్నారా
బావున్నారు మీ ఇంట్లో వాళ్ళు బావున్నారా
ఆ
ఏదో గేమ్స్ కి వెళ్ళార్ల అన్నారు గేమ్స్ గురించి ఏమైంది
గేమ్సో ఏం లే తా నార్మల్ ఏ
నువ్వేం ఆడవా గేమ్స్
ఆడతాను గాయ్ అంటే ఖోఖో కబడి ఇట్లాంటి చిన్నప్పుడాడే వాళ్ళు ఇప్పుడు ఏమా త
మీకేగేమంటే ఇష్టం
నాకు చెస్ అంటే పరిగి చ్చేది నడిచేది ఇట్లాంటివి కాకుండా కుచ్చోనటివంటే బాగిష్టం
అవునా లాంగ్ జంప్ హై జంప్ అవి చెయ్ వా అత్లెటిక్స్
అయి అట్ల షార్ట్ పుట్ ఏస్తాను జావలిన్ త్రో డిస్క్ త్రో
డిస్క్ త్రో కూడ ఏస్తావా డిస్క్ త్రో ఎట్ల అడక్ స్తారు అది ఎట్లుంటుంది
అది రౌండ్ గా ఉంటుంది డిస్క్ అన్ త్రో
ఆ
మ్మ్
అదే ఇవ నాకు అన్ని గేమ్స్ తెలుసు ఆ డిస్క్ ఎట్లుంటుందని తెలీదు
మ్మ్ అది అది రౌండ్ ఉంటుంది
ప్లాస్టికే నా మామూలుగా అది
ప్లాస్టిక్ అంటేడి ఇ ప్లే చెక్క ఉంటుంది ఇది చెక్కతో చేస్తారనమాట కాకపోతే కొంచెం బరువు ఉంటుంది
ఊహు
మ్ మన బేస్ లేకపోతే హ్యాండ్ మీద బేస్ లేకపోతే అది ఇంకా తగిలితే చాలా నొప్పి తీస్తుంది గాని
అవునా ఏమై ఫ్రెండ్స్ తో ఎక్కడన్నా బయట ఎల్లారా
లేదు మొన్న వె ఎల్లాను బా ఎంజాయ్ చేసినాము
జాతరకి ఎల్లామన్నారు
అవును బావునుంది
తో
సూపరు
పొద్దు నుంచి సాయంత్రం దాన ఏం చేశారు అట్లా గరిచి పోయింది
మ్
ఏమవుతుంది ఏం మా అట్లాలేదు గమ్ముగా ఉన్నాం
మాట్లాడుతున్నాను
నిద్ర ఓస్తాంద
నిద్ర అనే నిద్ర దేం గాదు ఏం ప్రాజెక్ట్ ఏం లేదా మీకు
మాకా ఏం లేదు నేను ఉన్నా కూడా నేను చేయను మా టీమ్మేట్స్ ఉన్నరు నేన్ జస్ట్ మ్యాటర్ రెఫర్ చేసి పెడతా
నేను ప్రాజెక్ట్ క్ట్ మీదే
మాది హెర్బల్ మీద ప్రాజెక్ట్
హెర్బెల్ మీద ఏం హెర్బెల్ చేస్తున్నారో మాముూలుగా మాకు షాంపూ చేసి ఇయచు కదా
ఆ
షాంపు
షాంపూ చేయొచ్చు కానీ మేము హెర్బల్ జెల్ ప్రిపరేషన్
జెల్ ప్రిపరేషనా
మేం జెల్ చేస్తున్నాం
హుమ్
ఆ
జెల్స్ ది దేనికి యూస్ చేస్తారు జెల్ యూస్ చేసి మీరు
అవునా
ఆ అవునంటె మాది జీడియే ట్రిక్స్ ముస్లొల్ల మింద నేనే జీడియే ట్రిక్స్
జిడియా ట్రిక్స్ ‌ఓ అది దేని మీద ప్రాజెక్టు జీడియాట్రిక్స్ అండే ఏంటి అర్థం
ముసలోళ్ళు ఉండ్ల్య మన ముసలోళ్ళు అవ్వ తాతోలు
హ
వాళ్ళు ఆ వాళ్ళ గురించే వాళ్ళకి కొన్ని కొన్ని డిసీజెస్ ఉంటాయి కదా
అవును
ఆ అవి వాళ్ళు మా టాబ్లెట్లు వేసుకుండా ఉంటారు
ఆహా
ఇంకా వాళ్ళే వాళ్ళ వాళ్ళు చూసుకుంటా ఉంటారు వాళ్ళే ఎన్ని డ్రగ్స్ యూస్ చేస్తుంటారు అదన్ మాట
అవును ఈ వా క్లైమేట్ ఎలా ఉంది వాతావరణము ఒకే ఇక్కడ చ చలిగా ఉంది బయట అట్లా నడుస్ సండే నే చలి వచ్చేస్తుంది జలుబు చేసేలా ఉంది
నువ్ జాగ్రత్త మొదలే బక్ బక్కగా ఉం టవు మళ్ళీ ఎగిరిపోతే ప్రాబ్లం గాల్లో
గాలి అని చెప్పలేదు, జలుబు చేసేలా ఉంది గాలి బాగా వస్థాంది చల్ల్. చలి ఎక్కువ పెడతా ఉందని.
రాత్రి బానే తోల్. గాలీయా.
మీకు. మంచు గురువదా.
మాగే మంచ్. మంచ్ అంటే, ఇంక్ ఇప్పుడేం మంచు గురవదయే, మనకు శివరాత్రి లా.
మంచ్, బాగా చలి ఎక్కువే కదా.
ఆ ఆ అన్ని ఒకటే హ్మ్మ్. ఇంకా మీ అక్కెలా ఉంది. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నార్.
ఇంట్లో ఉన్. అందరు బావున్నారు. పండక్కి అంత ఇంటి. కొచ్చారు బా. సెలబ్రేట్ చేసుకున్నారామ్మ. మీకు మెయిన్ క్రిస్మస్ ఎలాగో, మాకి ఉగాది అంటే కొత్త సంవత్సరం లాగా. అందరు బట్టలు బేట్టుకని మంచ్. చిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఉగాది అంటని మనక్ గుర్త్. పచ్చడి ఉగాది పచ్చడి, ఎప్పుడైనా తిన్నవా ఉగాది పచ్.
లేదుగా ఈ ఉగాది పచ్చడి ఏం తినాలా గాని, తీసుకురావచ్చు కదా ఒకసారైనా.
మనం చేసుకుందాంలే. మీట్ అవనప్పుడు.
మీటైనాప్పుడా, ఏ మీరుమ్లా.
పండక్కి ఆ మీట్ అయినప్పుడనే అది, ఆ పండక్కి చేస్తేనే అది ఒక. టేస్ట్ ఓస్తుంది. నువ్వు ఒకసారి మా ఊరికి వస్తే, మీ పండగానీ సెలబ్రేట్ చేస్. కొన్నాం బాగా మంచిగా.
ఆ వస్తాన్ గాయి, నువ్ ఇన్వైట్ చేయాలే గానీ.
పే షాపింగ్ చేసి. పడుగ మంచిగా సెలబ్రేట్ చేస్తను
ఉమ్
ఏమంటావు
ఏమడాను వస్తాన అంటాను పిలిచాలే గాని
వస్తే బాగుంంది తెలుసా ఏమేమి ఉంటాయ పల్ ఉగాది
అసలు ఏం తెలియదు కాని నాకు
ఉగాది పచలో చెడ్ రుచులు అంటారు ఆరు రుచులు ఉంటాయి ఉప్పు కారం తీపి ప షేదు వ గరు
ఉమ్
ఇవన్నీ ఉంటాయి
హు హు ఆ ఇ అవును ప్లేస్మెంట్స్ రాలేదా మీకు
లేదు లేదు
ఉమ్
మీకోచెయ్య
మా ఏం వచ్చినాయి గానీ జీతం తక్కువ
ఎగ్జామ్స్ ఎప్పుడు మీకు ఏ
ఎగ్జామ్స్ మండే నుంచి అని అన్నారు ఏమో చూడాలి మీకు
ఎమి మా కూడా అంటారు ఏమో ఇంకా జన్ చెప్పలేదు మాకు
సేమ్మ
సమ్మ అయితే ఈమంత లాస్ట్ నుంచి అనుకుంటా మేబి
ఇప్పుతున కాదు కాయ అప్పుడ నెక్స్ట్ఏం ప్లాన్స్
ప్లాన్స్ ఏదు ఇంకా ఏమను ఏ దొరికితే అది జాబ్
నామ్ గురి చూడగానే జాబ్ నువ్వు జాయిన్ అయితే
నేనే ఇంకా ఏమ్ అనుకోలేదువి నువ్వు మళ్ళి నన్నే అడుగుతున్నా సరే తెలిస్తే చెప్తానులే.
తెలిస్తే నేేను చెప్పమనేది నేను నిన్న
ఆ
హ్మ్
అదే ఏదన్నా కమ్లీ సైడ్ వెళ్ళి మంచిగా సెట్లా అయితే బాగుండు.
ఇండ్ ఇండస్ట్రి ఆ నువ్వు ఇండస్ట్రీ కి వేళతావా అక్కాయ్ ఎక్స్పోజ్ అవ్వాలిగాయ్
అక్కడ ఎక్కువ వర్క్ మనం ఎక్కువ కష్టపడినా గ్రోత్ తొందరగా ఉంటుంది. ఇండస్ట్రీ సైడ్ అది ఇది నార్మల్గా
నువ్వు ఏమన్నా అపోలో సైడ్ అనుకుంటే నువ్వు ఎంట్లా అంటే అపోలో లో జాయిన్ అయ్యే దాని కన్నా మనం మెడికల్ షాప్ లో జాయిన్ అయ్యేది మేలు. వాళ్ళే ఒక ఇరవై వేలు ఇస్తారు. అపోలో వాళ్ళు ఏందంటే టెమ్ ప్లేస్మెంట్స్ తేడా వస్తే ఇం అవి పదివేలే
కి మనం ఒకవేళ దాన్ని జాయిన్ అయినా మనం ఎక్స్పీరియన్స్ చేస్తె మనం పెట్టుకోవాలన్న కూడ అన్ని చ్ ఆలోచించాలి. మనకి ప్రాఫిట్ వస్తుందా దాని గురించి ఆలోచన పెట్టు కుంటనే గదా తెలియని ప్లేసులో పెట్టుకొని
త్వరగా పి సి ఐ రిజిస్ట్ దాని బదులు పని చెయ్ నేను కూడా అదే చేద్దాం అనుకున్నా ఏందంటే పీ సీ ఐ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం గదా మనం
ఆహ
అది జేస్ కొన్ని సి సర్టిఫికేట్స్ వేరే వారి ఇచ్చేసి వాళ్ళ దగ్గర మంత్ కి ఒక ఇరవై వేలు తీసుకున్నామనుకో
హ్మ్ అవును మాకు కూడా మా సార్ చెప్పారు. బా అట్లా మంచి డబ్ డబ్బులే మంచిగ ఎమి చెయ్యకు
అ అట్లనే న్యూస్ కోవచ్చు మనం ఆప్ ఇప్పుడు మనం ఇంకో జాబ్ లో జాయినై ద్దం అదొక ఒక ట్వొంటీ ఫైవ్ రాని, ఇదొక టెన్ రాని, థర్టీ ఫైవ్ నెలకు సరిపోతాయి మనకు.
అవునండి
ఇంట్లో వాళ్ళకి ఒక ఇరవై ఇచ్చిన మనకి ఇక పదఐదు మ్ ఏం చేద్దాం మేమ్. మ్.. ఇంకేమన్నా మన ఊరిలో అమ్మ వాళ్ళు చీటీలు వేస్తారు కదా. వాళ్ళకి ఏమన్నా చీటీలకి పది వెయ్యి రూపాయలు రెండు వేలు ఇసినాం అనుకు కో.. అమ్
ఆమ్ వావ్ అమ్మ నీకు చాన మంచి ఐడియాస్ ఉన్నాయే.
ఇగ అట్లా మనం చేసుకున్నం అనుకో అయిపోతది లైఫ్ సెట్ అయిపోతదనుకో, లేదంటే మంచోన్ని చూసి చేసుకోవాలి పెళ్ళి.
మ్యాగీ చెఏం అప్పుడే చేస్త దాన్ని స్టార్టే లేదు లే
మ్యారేజ్ ఎందు లేరే మ్యా నువ్వు చేసుకున్నావనుకో, ఉరివే పనికిరాకుండా పోతాం మ్యారేజ్ కి.
ఉ
నువ్వు అన్ తిని లావురా ఫస్ట్ కడుపు లోపలికి ఉంటది నిన్ చూస్తనే.
ఉ ఇంకేంటి కొంచ్
ఇ ఏంటి సిగ్నల్ ఏమికేమో సరిగ్గా ఉండదా ఏంటి ఆ
బానే ఉంటుంది కానీ ఒక్కొసారి రాదు. ఇక్కడ ట్రైన్ సార్ తిరుగు తా ఉంటాయి ప్రాబ్లం అనమాట.
తిన్నావాలేదు ఇంతకి నీరసంగా మాట్లాడుతున్నావు.
ఆ
తిన్నావా లేదా నీరసంగా మాట్లాడుతున్నావే
తినలేదు ఫుడ్ కింద మది పైనా ఫ్లోరు
హు కిందే తీసుకోచ్చు గదా ఇప్పుడు
నచ్చదు అక్కడ అంతా కిందే ఫుడ్ చేస్తారు కింద వాళ్ళ అంతా ఉంటారు కాబట్టి.
ఉ ఇంకా ఫేర్వల్ ఎట్లా జరిగింది మీకు ఫేర్వల్ చేసి జరా లేదా
చేశారు, బాగా చేశారు బాగ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. సరే కోన్స్ ఇంకేమైతే బాయ్ రా గుడ్ నైట్
గుడ్ నైట్